నవాజ్ సంటసుందా హలో నా వయిస్ పనిపిస్తుంద
ఆ వినిపిస్తు
ఆ ఓకేనండి ఆ మీ ఫేవరెట్ ఓ వంటకం ఏది ఫుడ్ ఐటెం లో స్వీ టార్ ఏదనా హట్
నాకు వగ్గానే అంటే ఇష్టమండే వగ్గానే
అవునా ఆహా ఎలా చేసేత్ తెలుసా మీకు ప్రాసెసు నడు
ఆ తెలుసండి చూసావు.
చూసారా అంటే చేయలేదా ఎప్పుడు
ఆ చేయలేదండి. మామోస్ చేస్తుంది చూసానండి.
ఓకే ఆ ప్రాసెస్ చెప్తారా నాకు
ఓకే అండి చెప్తా
హు చెప్పండి.
నాకు మనకు వగానికి మెయిన్ గా కావాల్సింది బురుగు అండి. మురుమురాలు అంటారు చాలా ఫుఫో మనం ఏం చేయాలంటే ఫస్ టు మనము దానికి పోపు బెట్టు
హు్
అన్నం బెట్టుకోవాలి
ఆ
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం గిన్నె బెట్టుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ ఏసుకుని పోపు దినుసులు ఏసుకోవాలి అంటే లైక్ జీలకర్ర, ఆవాలు. కొంచం ఈ కొదిమేడ్ ఏడుమేర్ కలు ఉద్దిపప్పు, శనగపప్పు సో అవి వేసుకునీన్ తర్వాత వేగిన తర్వాత మనము కడ్జెచ్చి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మాగీన్ తర్వాత కొన్ని టమాటో ఓ పచ్చిమిరకాయలు ఏసుకోవాలి. మనం దానికి చూసుకుని మనమే ఎంత ఎంత గావాలే, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని మిర్పకాయలు వేసుకోవాలే.
హు ఎంత మంది ఉంటే ఎంత పర్సెంసన్
ఆ ఆ అలా అప్పుడు ఒక రొండుమ్ రొండ్ రోజుల్ పైలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయ్. మళ్ళీ తర్వాత ఒక రొండు, రొండు టమాటో టమాటోస్ తీసుకొని అది కడ్జెస్ కుని
హు్
ఎవుద్ దీంట్లో పోపులోకి వేసుకుని మగ్గించుకోవాలి.
మీరు చింతపండు యూచ్ చేసారా ఆర్ నిమ్మకాయ యూచ్ చేస్ దేసా మెంబర్స్ నిమ్మకయూషేస్తారు.
ఉహ్ చాలా అంటే టూ టైప్స్ ఆఫ్ మురమురాలు ఉంటాయండి. మనకు దొరకే ఆ బొడ్డుగా ఉంటాయి కొన్ని కొన్ని మామూలుగా పల్సపి ఉంటాయ్. సో వా వాటిని బట్టి మనం ప్రిఫర్ జేసుకోవాలే. ఇప్పుడు లా లావుగా ఉండే వాటికి అయితే లెమన్ ఏసుకుంటే టేస్ట్ ఉంటుంది. మనం చిన్నగా ఉండే వాటికి మాత్రం మనం చింత పోల్స్ పెండుకోవాలే.
అవునా ఓకే అండ్ ఫేవరెట్ మీరు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా.
ఆ చూస్తుంటావండే
ఓ లాస్ట్ మూవీ ఏద్ చూసారు మీరు
నేను ఫంకి మూవీ జూస్
వావ్ సేమ్ నేన్ కూడా లాస్ట్ టైం ఫంకి మూమీనే జూసా. వాంటే కోయిన్సడేండ్స్.
ఆ అండే.
ఆక్చులీ అయితే నిజంగా చాలా అంటే మూవీ చూడడం స్టార్టింగ్ లో నాకైతే ఇంట్రెస్ట్ లేదు బట్ డైలాగ్స్ పని చేసో పేలినాయి కొంచెం బానే నవ్వోచ్చింది
అవునండి అంటే అది సినిమా ఎలా అంటే బ బడ్జెట్ ఫ్రీగా ఆ ఎక్కువ కాస్ట్యూమ్స్ వాడకుండా ఒక షార్ట్ ఫిలిం తీస్తే ఎలా ఉంటది ఉమ్ న్యూ పీపుల్స్ తో షార్ట్ ఫిలిమ్ తీసినట్టు చిన్నగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నమాట ట అంటే ఇప్పుడు ఒక హీరోకీ ఏ ఎమోషన్స్ తో పని లేకుండా ఏ ఎమోషన్స్ లేకుండా ఉంటాడు
ఉమ్ గలీజ్ గలీజ్గుంట
ఆ అలా అంటే నాకు విశ్వక్ సేన్ మూవీసే చాలా ఇష్టమండి ఎందుకంటే కొంచెం తనకి తెలంగాణ అబ్బాయి తెలంగాణ అబ్బాయి అన్నట్టు ఆ తనకి యాస్ సా అంతా అలానే ఉంటది కాబట్టి సెట్ అవుతాడు ఏ ఏ యాక్షన్ ఫిలిమ్స్ కానీ
కానీ నాచురల్ గా చేస్తాడు అసలు నా చురల్ అంటే కొంతమంది ఉంటే యాక్టింగ్ చేసినట్టు ఉంటది కానీ ఇతను నార్మల్ మనలాగా మాట్లాడినట్టుగా ఆట్లుంటదన్నమాట సో దాంట్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉందా
నాకొచ్చేసి ఆ
డైలాగ్
అవునండి ఆహా అంటే ఇప్పుడు ఏం చెప్తడంటే హీరో హీరోయిన్స్ ఇద్దరు కలిసి అంటే నాన్ సింక్స్ లో డైలాగ్ చెప్పాలి ఆ ఇది ఎగ్జామ్స్ లో అమ్మాయిలే ఈసారి ఆహా అలా కాదండి ఆ ఎగ్జామ్స్ లో ఆ బాలికల్దే పై చెయి అంటే
భారీగా పెరిగిన బంగ
బంగారం అని నాన్ సింక్ లో వాళ్ళు మాట్లాడుతుంటె అది డైలాగ్ నాకు చాలా నచ్చింది చ్చిందండి
ఒక క్రో కొత్త ప్రొడ్యూసర్ బజ్జీలకు బిల్ పే చేయలేదు
ఆ కర్రీ పాయింట్లలో బిల్లు కట్టలేదని అలా నాన్ సింక్ లో ఉంటాయి అంటే ఓవరాల్గా మూవీ సూపర్ ఉంటుంది ఉమ్ చాలా బాగుంటది నీట్గా
అవును బాగుంటుంది అంటే ఎక్కువ ఓవర్ లేకుండా తక్కువ లేకుండా మీడియంలో ఉందంతే
అవునవును కామెడీ సెన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని జూనియర్ ఆర్టిస్ట్ గా ఒక మూవీలో మూవీ తీసినట్టు ఆ సీన్స్ అన్ని అలా ఉంటాయి
యాక్చువలీ నేను ఒక లాస్ట్ మూవీ చూసానండి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడలేదు అనేది రియల్లీ హార్ట్ టచ్ మూవి అండి అదైతే హార్ట్ టచ్ మూవి
హ ఉమ్
అంటే చాలా బాగుంది మీకు తె చూసారా ఏమన్న కాన్సెప్ట్
అంటే చూడలేదండి కానీ వైరల్ చేసేసారు అంటే ద అది రాకముందే వీడియోని ఇన్స్టా లో ఆమె ఎక్కడ ఎక్కడో కేఫెలోకెళ్తూ వెళ్ళిపోయినట్టు కనిపికోకుండా హీరోయిన్ అంతే అదే ఆయన అపసద ఆ హ మన కి వాలు ఇలా జీవిచేవారు అనమాట అంటే సినిమా రాకముందే కొంచెం వైరల్ చేసారనమాట అమ్మాయి నిజంగాఎలిపి పోయింది అన్నట్టు ఆ కాన్సెప్ట్ చూ ఇచ్చారు అది అది చూసాను నేను మూవీ ఇంకా ఈ రీసెంట్ టైం లోనే వచ్చింది కదా నేను ఇంకా చూడలేదు,
ఆ అసలు నేను చూసానండి ఒక ఆ మూవీ నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది అమ్మాయిలకు మాత్రం, ఆ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి భయాన్ని కాదు ఇవ్వాల్సింది ధైర్యాన్ని ఇవ్వాలి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా అంటే కొంచెం అంటే అంత డీసెంట్ ఫ్యామిలీ అనమాట, సో అమ్మాయిని బయటికి పంపించడానికి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు అంటే ఎలా బతుకు తుందో ఏమో అనేసి అట్ల అన్నమాట లేదక్క ఉంది హలో ఉందిపా ఉంది ఉంది కాదు ఉంది హలో వినిపియట్లేదా, హలో హలో హలో హలో కాల్ ఇంకా ఉంది హలో హలో వాయి